తిన్నవా హాయ్ హాయ్ తిన్నవా ఉహ్మ్
తిన్నారా మీరు
ఆ తిన్నా ఎక్కడుంటారు మీరు
ఏం చేస్తున్నారు అక్క ఉమ్ ఏం కరీ మరి ఏంటి స్పెషల్ ఈరోజు
ఏందీ సాంబార్ అన్నమే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినప్పనుండి కరీస్ కూడా బంద్ చేసిరు మాకు
అందరీ కదే ఉంది కరీస్ మరి కా కాకరకాయ పెట్టిరు గానీ నేను తినలేను టమాటా పికిల్ చేసిండ్రు అది పెట్టుకున్నాను ఉమ్
తవా
లేదక్క మీకు ఏంటి ఒక్క నిమిషం మీరు మీకు ఫెస్ట్వెల్స్ ఫెస్ స్టివల్స్ ఏం ఫెస్టివల్స్ అంటే ఇష్టం
ఫెస్టివల్స్ దసరా ఇష్టం దీపావళి ఇష్టం నీకు
నాకు వినాయక చౌతి
అవునా
ఎకొ ఉమ్
ఎన్ని డేస్ ఉంచుతారు మీరు వినా వినాయకున్ని
తే మా దగ్గర నైన్ డేస్ ఉంచుతాం అక్క
ఉమ్ గల్లీలో పెడతారా
ఉమ్ గల్లీ గణేష ఉంటాది గద ఇగ చెప్పండి మాకు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
దసరా అంటే మేము నార్మల్ గా బతుకమ్మ ఎం సెలబ్రేట్ చెయము ఓన్లీ దసరా రోజు మాత్ మాత్రమే మొత్తం ఫ్యామిలీ అంతా కలుస్తాం ఎక్కడెక్కడ వాళ్ళము అంత అది ఇది ఆహ్ ఇంకా అదే సిద్
కమ్మ ఎందుకు సెలబ్రెట్ చేసుకోరు
మాది బ తెలంగాణ బార్డర్ అయితది స్ సొ దాని వల్ల ఏమైతదంటే తెలంగాణ బార్డర్ లో ఉంటది మా డిస్టిక్ సొ మకూ ఆ ఆంధ్ర టచ్ అయితది మేము ఆంధ్ర కల్చర్ని ఫాలో అయితం కొంచెం
అవునవును మా మాది గూడా ఉంది మా అత్తయ్య వాళ్ళు గూడా ఉన్నారు అక్కడ వాళ్ళు గూడా సెలబ్రేట్ చేసుకోరు కాకపోతే దసరా మంచిగా చేసుకుంటారు
ఆహా దసరా రోజు మంచిగ సెలబ్రేట్ చేసుకున్నం అంత ఫ్యామిలీస్ అంతా కలుస్తరూ అందరి ఇండ్లకెళ్ళుకుంటా అయితది ఏముంది భక్షాలు మీరేమంటరు భక్ష్యాలని
మేము బూరేలు అంటాం
బురెలేనా
ఆ ఇంకా ఆంధ్రాలో అయితే బొబ్బెట్లు అవునవును ఆంధ్రాలో బొబ్బెట్లు అంటారు గదా
ఆ అవునవ్
మ్
ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కటి పిలుస్తా ఉంటారు
ఆ అవును మీరు దసరా రోజు భక్షాలు చేసుకుంటారా
ఆ
నార్మల్గానైతే ఉగాది రోజు చేసుకుంటారు గద్
లే లే మేము ఏ ఫెస్టివల్ అయినా భక్షాలు ఉం టాయ్ నెక్స్ట్ కర్రీ రోజు నార్మల్ గా చికెన్ మటన్లు చేస్తరు అంతే నాన్ వెజ్ హు మ్
ఇట్ల రావణాసురుని కాలువడం అవన్నీ ఏమన్న ఉంటయా
అవన్నీ ఏం ఉండవు మా సైడ్ మాది టోటల్ డిఫరెంట్ ఉంటది మా సైడ్ జేమ్మి చెట్టు ఒక్కొటేళ్తాము అ చెట్టు కింద వన్ వన భోజనాలు అది ఇదంటారు చూడు అట్లే అట్లేల్ తమ్ మేమ్ మళ్ళీ
మ్ హు
మ్ మీరు ఇంట్లో పెడుతరా గణేష్ ని ఓన్లీ గల్లీలోనా
మ్ ఇంట్లో ఫై డేస్ పెట్టుకుంటం ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి పెద్ద గల్లీ దగ్గర గల్లీ వినాయకుడు ఉంటది గదా అక్కడ పెట్టుకుంటం ఫై డేస్ ఇంట్లో పెట్టుకోడం పూజలు చేసుకున్నాక తర్వాత మళ్ళీ అక్కడ పెట్టెస్తాం పెద్ద వినాయకుడి దగ్గర
ఆహా
మ్
అయితె బా సెలబ్రేట్ చేస్తరైన నైన్ డేస్
హు మ్ అవునక్క మస్త్ సెలెబ్ ఇగ లాస్ట్ డే ఐతే అవునవును కాకపోతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మాకు కరెక్ట్ వినాయక చవితి అప్పుడే మాకు సేమ్మ్ స్టార్ట్ అయితుంది
అయ్యో
కరెక్ట్ ఏదైనా ఫెష్ స్టివల్ టైం లనే సేమ్మ్ పెడుతాడు వినాయక చవితి అయినా లేదం టే శివరాత్రి శ్రీరామనవమి ఈ మూడు ఫెస్టివల్స్లానే పెడతడు
అయ్యో
ఇంక మా ప్రాణం అంతా అక్కడే ఉంటది
ఆ మనం ఎంజాయ్ చేసేదే ఇదె వాటికి
ఆ ఇగ వినాయక చవితికి అయితే ఆగమన్అనేసి అది ఇ ఇది ఉంటది ఆ డీజే సౌండ్స్ కి మన ప్రాణాలు అంత అక్కడే ఉంటయ్ వెళ్ళాలి డ్యాన్స్ చేయాలి ఎంజాయ్ చేయాలి అనేశి
ఆ
కానీ మేము ఒకసారి హాస్టల్ ఉన్నయ అయితే మేము ఏం చేసినం నెక్స్ట్ నెక్స్ట్ డేనే ఎగ్జామ్ పెట్టుకునం నెక్స్ట్ డేనే ఎగ్జామ్ అని మంచి ఎంజాయ్ చేసెసి ఓచ్ చ్చినం తెలుసా మా ఫ్రెండ్స్ అందరు కలిసి మంచి డాన్స్ చేసి వచ్చినం
అయిన మనం వన్ డే బ్యాటింగ్ ఏ ఏం చదుతం అంతేగా ఏదో వన్ వి వన్ మంత్ టూ మంత్స్ నుండి ప్రిపేర్ అయ్యేలాంటే ఒక లెక్క ఉంటంది
అవును మళ్ళీ వాళ్ళు రివిజన్ అంటూ మరి అంతగనం చదివిన కూడ ఉన్న ఆన్సర్లు పొతయ్
అవునవును
ఉ మనం వన్ డే లో చదివింది మంచిగా గుర్తుంటది దాంట్లొనే రివిజన్ అయిపోతది స్టార్టింగ్ అయిపొతది అన్నీ
ఎగ్జామ్ అయితేయ్ నాకు ఏం గుర్త్ ఉండవ్
అయిపొయింది ఆ సబ్జెక్ట్ అక్కడితొనె సమప్ మోత్తం అయిపోయింది. ఆ సబ్జెక్ట్ కి మనక్ అసలు ఏం సంబంధం కూడ లేదు అవును ఉ
అదింత గుర్తు పెట్టుకొడమే క్కువ అనిపిస్తుంది ఇప్పుడయితే అసలు అప్పుడు ఎట్ల ఉండేటోళ్ళం అంట టాపర్సు
న ఏ హైయర్ స్టడీస్ కి వచ్చినాక అంత ఉత్తదె ఇంకా చదువు మీద స్టడీ మీద అసలు ఇంట్రెస్ట్ పోతదొ అర్ధం కాదు గని మొత్తం అంత డల్లర్స్ లాగా అయిపొతం అప్పుడు టెన్త్ ఇ పెట్టాలనియితే మంచి జీపి వచ్చేది ఇప్పుడు అవన్నీ ఏం లేవు జస్ స్ట్ పాస్
ఆ ఆ బ్యాక్లాగ్స్ ఉండొదు మెయిన్ ఏ ఇయర్ రా నువ్ తార్డ్ ఇయరా
ఆ తార్డ్ ఇయర్ అక్క
ఆహా ఏం చెస్తునవ్ ఫార్మసీ ఆ
చేస్తున్న అక్క బి ఫార్మసి
ఆహ ఎక్కడ
ఇక్కడే దగ్గర లోనే
ఆహా
ఉ
ఉం ఐ థింక్ మీ ఫ్రెండే అనుకుంట ఒక అమ్మాయి నెంబర్ కూడ ఇచ్చింది సుష్మిత మరి
అవునవును నేనే అప్పుడు ఎప్పుడో తిసుకున్నాం అవును మా ఫ్రెండే అక్క
ఆహా అచ్చా మ్
ఇంకేంటి దిల దివాళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నరు
దివాళీ కూడ నార్మలే సేమ్ కాకపోతే క్రాకర్స్ ఉంటయ్ అంతే ఇది ఆ దసరా అనేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఇట్లా చేసుకుంటాం దీపావళి అనేది నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాం అపుడు అమ్మమ్మ వాళ్ళ కజిన్స్ అందరు ఉంటారు
నోములు ఉంటాయా దివాళికి
ఏం ఉండవ్ నార్మల్ గానే ఇగ పండగ రోజు ఒకట్ సెలెబ్రేట్ చేసుకుంటాం అంతే నార్మల్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ కజిన్స్ సో సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కజిన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాం అం
నేనె అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ మమ్మీ వాళ్ళ చుట్టాలు తోనే మస్తు ఎంజాయ్ చేస్తాను నేనైతే
హా మరి నానమ్మ వాళ్ళతో అంతా ఫ్రీగా ఉండాలేము అసలు
అవును ఉండలేము అసలు నాకు అసలు నాన్నమ్మ వాల్ సైడ్ ఎవరు తెలియదు కూడా నాకు ఎక్కువ ఓన్లీ అత్తమ్మ పెద్దనాన వాఅంతే
అంతె వాళ్ళే తెలుసు అంతకు మించి ఎవ్వరు తెలియదు ఎక్కువ కానీ అమ్మమ్మ వాళ్ళ సైడ్ అందరు వాళ్ త మ మంచిగుంటారు మంచిగా మాట్లాడుతారు అన్ని షేర్ చేసుకుంటారు వాళ్ళు మ వాళ్ళతో మస్త్ ఎంజాయ్ చేస్ ఏ చిన్న ఫంక్షన్ అయినా గని
ఆ నానమ్మ వాళ్ళతో ప్రతిది గొడవనే అయితది ప్రతిసారి ఎదో ఒక గొడవ అయితది చిన్న గొడవ అయి నాసారె అయితది పక్క అంతే ఇంకా అందరికి అమ్మమ్మ వళ్ళ సైడే ఇష్టం
మ్ అవును కానీ ఇగ అం తే అమ్మమ్మ వాళ్ళ సైడే ఇష్టం ఉంటది
అవునవ్
చిన్నప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ కి కుడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అసలు స చిన్న ఉన్నపుడైతే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడోస్తాయా అన్
ఆ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామ్మా ఇంటికన్నా అమ్మల్ కెళ్పోపొదామాన్నట్లు ఉండేది అసలు
ప్పుడైతే మన ఇంటికేప్పుడు వెళ్తామా ఫస్ట్ అఫ్ ఫాల్ మన ఇంటికేప్ ప్పుడేళ్తామా అనిపిస్తుంది అమ్మమ్మ వాల్
చ్చిన కూడా నేను ఇంటికె రాలేదని చెప్తాం
ఆ ఆవును మ్ కాన్ అం మ్మమ్మ బాండ్ వేరె ఉంటది
అవును ఎంతైనా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నంత వరకే మనక్ వాల్యూ ఎంత అత్తమ్మ మ మామ వాళ్ళైనా కూడా అంత చూడరు ఇగ తర్వత్ త మనలింకా హు మ్ మ్
వాళ్ళు ఉన్నంతవరికే వాళ్ళు వాళ్ళు మమ్ మమ్మీ వాళ్ళక్ తెిలియకుండా అండ్ ఇంకా తాతయ్యకి చెప్ ప్పకు నేను మనీ ఇచ్చినట్టు అని అమ్మమ్మ అమ్మమ్మనేమో తాతయ్యనేమో అమ్మమ్మకు చెప్పకు నేను మనీ ఇచ్చినట్టు అం
హహహ
ఒకరికి తెల్వకుండా ఒకరు మనీ ఇస్తారు మ్మ్
హ్మ్మ్
అది క్రేజి చిన్న అవ్నక్క హాస్ట్లే
ఉహు హుహుహు
మీరు హస్ట్
ఆ నేన్ గుడా హస్టలే
ఉహు
ఊ
ఓ హాస్టలో ఫుడ్ తినలేక
అదేగా అసల్ ఇప్పుడు మళ్ళీ గ్యాస్ షార్టేజ్ వచ్చినప్పట్ నుండి టిఫిన్స్ గూడుంట్ టలెవసలు
అవ్ను టిఫిన్స్ కూడా సరిగా పెట్టట్లేదు. ఉ అంటే ఆ రైస్ ఐటమ్స్ పెడుతున్నారు
ఆ ఇంటికెళ్ళి పోదాం అన్పిస్తుంది. ఎప్పుడెప్పుడ్ సమ్మరొస్తాద అనుందసలు ఉమ్ సరే టెన్ మినిట్స్ ఐంది నేన్ జైనా ఆ స్ సరే నేన్ జేస్తా మరి
ఓకే